నమస్కారం అండి బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు.
మేమ్ మంచిగున్న మండి తిన్నారా అండీ.
ఆ తిన్నామండి మీరు అండి.
ఉ తిన్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చేస్తామండి నార్మల్
అవునా అండి
అంతే అండి ఇంకా ఇప్పుడు ఈ ఇంస్టా వచ్చింది కదా, ఇన్స్టా చూస్తా ఉండే అవును అంతే అండి
అవునండి ఎంతసేప్ టైం కేటాయిస్తారండి మీరు ఇన్స్టా చూడ్డానికి.
ఒక టూ అవర్స్ అండి డేకిి
అవునా అండి
ఉ అంతే అండి
ఉ నేనైతే చూడడండి నేను పొద్దున్న లేసినప్పటి నుంచి ఏం చేస్తానో చెప్తా చూడండండి నేను ఎలా టైమ్ని కేటాయిస్తానో చెప్పనా తర్వాత మీరు చెప్పంనండి నేను చెప్పిన తర్వాత మీకు మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగడండి ఖచ్చితంగా.
ఆ ఓకే అండి
ఉమ్ ఏమంటే ఫస్ట్ నేను మార్నింగ్ ఫైవ్ యింటికి లేస్తా అండి. ఐదింటికి లేసిన తర్వాత అవునండి ఫైవ్కేే లేసేస్తాను ఎందుకంటే ఇప్పుడు చూసారా మనము టైం ఒక్కసారి ముందుకు వెళ్ళిందంటే అది వెక్నికి రాలేదండి అందుకోసమని చెప్ నేను ఫైవ్కే లేసి ఆ ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్కి యెల్ తండి మాకు బాగా ఇట్లా ఓపెన్ ఏర్ రియా అనేది ఉందండి ఆ వ ఓపెన్ ఏరియా ఉంది అలా వాకింగ్కి వెళ్ళేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత యోగా చేస్తా అండి నేను యోగా ఒక వన్ అవర్ చేస్తా అండి ఊ ఓ యో యోగా వన్ అవర్ చేసిన తర్వాత నేను కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకొని తర్వాత స్నానం చేసి తర్వాత అట్లా బాగా ఫ్రెష్ అయిపోతా అండి ఫ్రెష్ అయి
యోగా చేసిన తర్వాత ఏమన్నా ఫ్రూట్స్ అట్లేమి తీసుకోరా అండి.
లేదండి యోగా చేసిన తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి కదండి బ్రష్ చేసి బాత్ చేసి అలా ఫ్రెష్ చేస్తా ఆ ఫ్రెష్ అయిపోల్లా కదండి అందుకు చేమ్ తీసుకోను.
అంటే కామన్గా యోగా చేసిన తర్వాత కొంతమంది
అవ్ నిజమే అండి తీసుకుంటారు ఉ లేదండి నేను తీసుకోనండి
ఉమ్ ఓకే
ఉ తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నేను ఆ టీ అలా ఏమైనా తాగేస్తా అండి
ఓకే అండి
టీ అలా తాగేసినా తర్వాత అవ్కో ఏమంటరంటే అలా అలా గ్రీన్ టీ ఏమంత ప్రిఫర్ చేయనండి బేసిక్గా నేను గ్రీన్ టీ ఇంతవరకు ట్రై చేయలేదు.
ఇప్పుడు ఇప్పుడు కాలంలో అది ఏదో ఫేమస్ అయిపోతా ఉందండి గ్రీన్ టీ అని చెప్పేస్ కాదని చెప్పేసి అప్పుడు పాతకాలంలో ఏముండేదండి నార్మల్గా కాఫీ అని చేసుకునే వాళ్ళంతే.
అంతే అండి కషాయం అవే అండి అప్పుడు
అవునండి కషాయం చేసుకునే వాళ్ళు కషాయం ఎంత మంచిదండి ఆరోగ్యానికి కదా.
చానా మంచిదండి కొంతమంది ఇప్పటికి వాడతారు.
అవునండి ఇంకా ఇంకా చాలా ఇంకా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ టీలు ఉంటాయి కదండి. బెల్ం టీ అని, చక్కర టీ అని చెప్పేసి.
ఆ బెల్లంటి అయితే మూనంది తా బెల్లం అట్లా ఉంటాది కదా అండి
ఉ అవునండి
అది వేసుకుంట అయితే షుగర్ తగ్గుతుందిండి. ఆరోగ్యం కూడా బాగుంటుందండి. మ్
అవునా అండి
మ్
మ్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తా అండి నేను.
చేయండి అది ఆర్గ అంటే స్వచ్ఛంగా మనం పోయి ఉంటారు కదా మనకు తెలుసు. వాళ్లండి వాళ్ళని కాంటాక్ట్ చేసి వాల్ దగ్గరికి పోయి ఇప్పించుకొని,
మ్
మళ్ళీ కల్తీ తాడ్బెల్లం కూడా ఉంటుందండి. మనం బాగా ప్యూరిఫై అయింది తెచ్చుకో బలం
అవునాండి
అవునండి. ఒకసారి ట్రై చేయడి బెల్లం కాఫీ.
మ్ మీరు చెప్పినట్టు కఖచ్చితంగా ట్రై చేస్తా అండి. అయితే కల్తీ కూడా ఉంటాయా అండి అందులో
అవునండి. ఎందుకుండవు ఇప్పుడు అంటే మనం తేవాలి వాళ్ళ దగ్గిరకి పోయి చూసి తెచ్చుకోకపోతే కల్తీ నే కదాండి ఇచ్చేది.
మ్ నిజమా అండి ఇప్పుడు
ఇప్పుడు అన్నీ కల్తీ అయిపోయినాయండి.
అవునండి చాలా కష్టమే
ఏది చూసినా కల్తీ కదా వాటర్ కూడా ఇప్పుడు బాటిల్స్ లా ఉండేది అది ప్యూరిఫై యో ఏమో అది కూడా అర్థం కాదు కదా అండి.
అవునండి, ఏమనంటే మినరల్ వాటర్ అంటారు. దాంట్లో కెమికల్స్ అన్ని వేస్తారండి. మనకు చూస్తే అవి తాగితే నొప్పులు వస్తాయండి. అన్నిటికీ బోర్ వాటర్ తగ్గే అండి. బోర్లో వచ్చే నీళ్ళు మంచివండి.
ఆవునండి అప్పుడు కాలంలో సాయిబాబా నీళ్లు అలా చానా బాగా టేస్టీగా ఉంటాండండి.
అవునండి. మా ఊర్లో కూడా అంటారండి సాయిబాబా నీళ్ళు అని చెప్పేసి, ఆ నీళ్ళని చెప్పి చెప్పేసి అప్పట్లో బిందెలు తీసుకుని ఆ బిందెల్లో వాటర్ స్టోర్ చేసుకునే వాళ్ళు అంట కదండి.
అవునండి, టేస్ట్ కూడా బాగుంటాయండి అవి. ఆరోగ్యం కూడా అట్లనే ఉండ. అప్పుడు ఇంత ఇప్పుడు వైరల్ ఫీవర్ అట్లా వస్తున్నాయి కదా అప్పుడు అట్లా ఏమి ఉండవండి.
అదే అండి ఇంకా అండి ఇంకా మీకేమొచ్చు. ఇంకా నేను చెప్పేది మర్చిపోయాను అండి తర్వాత వంట చేసుకుంట
ఉమ్ వంట చేసేస్తాం అండి అట్లా మార్నింగ్ తర్వాత కాలేజ్ కేళ్ళేసి వస్తామండి కాలేజ్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక ఫోర్ థర్టీ ఫైవ్ క అట్లా స్నాక్స్ తీసుకు కుంటా అండి నేనే ఏమైనా తర్వాత స్నాక్స్ తీసుకున్న తర్వాత ఒక రెండు గంటలు అట్లా చదవడానికి కేటాయిస్తా అండి తర్వాత ఇంకా మళ్ళీ చదవడం తక్కువ ఫోన్ చూడడం ఎక్కువ అండి అందులో
ఇప్పుడు కాలంలో అందుటంటి ఉండేది
ఉ
అంతే అండి నేను కూడా
ఉమ్ అదే అండి ఇంకా అండి
ఇప్పుడు ఎక్కువ ఇన్స్టాకి ఆ అడే అడిక్ట్ అయిపోయినాం కాబట్టి ఎనీ టైమ్ దాన్ని స్క్రోల్ చేసుకుంటానే ఉంటామండి
అవునండి మనకి ఇన్స్టా అనేదో పెద్ద పిచ్చిలా అయిపోయిందండి అవునా అండి ఎంత
ఆ రోజు స్టోరీలు పెట్టకపోతేనా నేను సిక్స్ థర్టీ చి సిక్స్ కి లేస్తా అండి సిక్స్కు లేసి ఫ్రెష్ అప్ అయి తోటకు వెళ్ళి తోటలో పేరెంట్స్ కి హెల్ప్ చేసి కొంన్ సేపు
ఉ అది చాలా మంచి హ్యాబిట్ అండి తోట వెళ్ళి పేరెంట్స్ కి హెల్ప్ చేయడం కంటే ఇంకా ఏమీ లేదండి
ఆ నైన్ కళ్ళ కాలేజీకి వెళ్ళి
ఉ
ఇంకా పతికట్లు వస్తానండి
అవునా అండి మీరు మీ పేరెంట్స్ కి హెల్ప్ చేస్తారా అండి అయితే వంట చేయడం అట్లంతా
ఆ చేస్తానండి మార్నింగ్ అమ్మా అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేస్తే నేను ఇంటి ముందర ముగ్గు అట్లా వేయ్యాలి కదా అండి
అవునండి ఖచ్చితంగా వేయాలి చాలా మంచి హ్యాబిట్
ఆ అమ్మ వాళ్ళు ఇంకా వెయ్యకపోతే ఇంకా
ఉమ్
అంతే అండి ఇంకా ఫుడ్ తినేసి కాలేజీకి పోతాను ఉ ఫోర్ థర్టీకి వస్తాను ఫోర్ థర్టీకి వచ్చేలోగా అమ్మ పనులన్ని చేసింది చేసేసింటాది నేను ఇంకా వంట ప్రిపేర్ చేస్తా అండి
ఓకే
ఉ ఇంకా సీరియల్స్ చూస్తా
అవునండి ఏం సీరియల్స్ చూస్తారండి మీరు
ఆ గుండె నిండా గుడి గంటలు
అవునా అండి అవన్నీ మా టీవీ లో వస్తాయి ఈ టీవీలో వస్తాయండి
మా టీ మాటీవీ అండి అవి మా టీవీనే అండి బాగా ఫేమస్ ఛానల్
అవునండి
నా ఫేవరెట్ చానల్
ఉ అవునండి మంచిగా ఉంటదిలే దండి మా టీవీలో చాలా ఉంటాయి
ఆ ఇంకా సండేలు అంటారా ఇంగా బాగా కుక్ జాతిరత్ నాలు అవన్నీ వస్తాయి కదా అండి
అవును అవునండి కుక్విత్ జాతిరత్నాలు ఈ మధ్య చాలా మంది ఎంత సెలబ్రిటీలు వస్తున్నారు. కదండండి
ఆవునునండి చాలా సూపర్ ఉంటుందండి. అది మీరు చూస్తారా అండి అది
లేదండి. నేను ఊరికే ప్రోమోలు చూస్తా అండి
అవునా అండి ఆ అట్లాంటివి చూడడం వల్ల మనకు ఉండే స్ట్రెస్ అంతా పోతుంది. అండి చూడండి. అట్లా వన్ అవరే కదా
హ్ అదే అండి అనుకున్నా మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతాది
చూడండి సండే సండే ఎపిసోడ్స్ సూపర్ ఉంటాయండి.
అవునండి చాలా మంచిగా ఉంటది. సండే బాగా అటాంటి షోస్ పెట్టుకొని చూసుకుంటా తినుకుంటా బాగా ఎంజాయ్ చేయోచ్చండి మైండ్ రిఫ్రెష్మెంట్
ఇంకా అంతలో మూవీస్ ఏస్తారు కదా
అవునండి ఇంకా అండి ఇంకా మీకేమొచ్చు అండి ఇంకా మీరు టీ చేసుకుంటారా అండి మార్నింగు
ఆ లేదండి నాకు అలవాట్ లేదు అమ్మ వాళ్ళకు చేస్తామండి మేము
అవునా అండి
ఆ అందుకే చెప్పానండి. నేను బెల్లం టీ ట్రై చేయండి. ఒకసారి హెల్తీకి మంచిది అని
అవునా అండి
అవునండి చనా బెనిఫిట్స్ అండి ఈ టీ వాళ్ల ఈ గ్రీన్ టీ అవన్నీ ఏమో కాని అండి బెల్లంటీ మాత్రం బాగుంటాది హలో హలో హలో అండి